హలో ఎంఏతనవ్ర
చెప్పరా అశోక్ ఎం ఉంది ఎంలే ఏం చేస్తున్నవ్ నువ్వు
అని
ఏం చేస్తున్నవ్
ఏంలేదులె కాళీ పొద్దునుంచి పని చేశిశి ఇప్పుడే రిలాక్స్ కొద్దిగ తానం జెశి ఏవునై ఇయాల ఆవ్ వరి వరి కొతానంగా
ఆహ ఔన
ఉమ్
ఇంక ఏన్ని రోలు పడుతది మరి కొత్తానికి
ఇయల అయ్పోయింది కోసుడు అయ్పోయింది ఇగ రేపనుంచి ఎండ పొయాల ఎండలు బాగ గొడతానయ్గ ఆ యావ్ లేదు నేను ఒక్కనో ఒచ్చిన ఊరికి
ఉ
వోరి గోపిత్తనను ఆ వరి కొప్పిచి ఆ ఏంచేతనేగాదూ కొదమేమోరా గురుయేపియాలంట
అది అదే గని ఏమన్న ప్రాఫిట్ ఉంటదర మరి
ఆ ఉంటది ఇగ గళ్ళ ఉండకుంట ఉంటద మనకు రెండు విధాలా ఇప్పుడు అదే చిక్కాక్ చిక్కాక్ ఉంటదని
ఓహో ఏం లేద్ మరి మరి కూలొల్లకి తమ్స్అప్ తెపితావ మరి
లెద్ తెప్పియాలగ తప్పద్ మరి ఆళ్లు ఎట్ల ఒత్తరు ఏయింతాను ఫోన్ గుడ చేతలే ఈ మధ్య
ఏ ఏం లె కొంచం మా అమ్మ ఊరికి వెళ్ళింది ఇప్పుడే కర్రి ఒన్డిన
ఎం కూర
ఉల్లిగడ్డ ఎగ్ ఒండిన
అవ్నా
మా తాతకి బాలే అంటె పోయింది
ఔన
ఉమ్మ్
నువ్ ఎక్కడ పోతన్నావ్ ఇప్పుడు లేదులే ఇది తినాలి ఇప్పుడే కూరలు వండుతాము
ఉమ్
ఏక్కడ వొతానవ్ డిగ్రీ ఆ బిటెక్ అ
ఇగ డిగ్రీ సైడ్ ఏ వొదాం అని ఫిక్స్ అయిన
అదే ఆ నేను బిటెక్ అయిన ఎక్కడ డిగ్రీ
డిగ్రీ ఇక్కడ మన హైద్రవాద్ అన్న వరంగల్ అన్న ఏద్దామని ఆలోచన ఉండే
ఉ
ఇపుడు ఎడవడ్డది బిటెక్ రా ఎగ్జామ్ సెంటర్
ఎంసెట్ నాది కరీంనగర్ల పడ్డది
కరీంనగర్లా ఎప్పుడు ఏలుతునవ్ మరి కరింనగర్ ఎవర ఉన్నర తెలిసినోళ్లు ఆడ
ఉ మా బావ ఉన్నడు
బాగా బాగా అందె ఒకడ ముందుకే అన్ని చూసుకొని
ఆ
ఉహుమ్
ఎగ్ జామ్ రసోత్తే ఎల్ పె ఇగ చిన్న ట్రిప్ ఎద్దమ్ అనుకుంటాన్న
ఔనా
మ్ ఇంట్రె ఒకల్ నీకు రావాలనిపిత్తే చెప్పు మరపో
ఆ ఎవరేవర్ వొస్సుర్రు
ఏమో ఓలోల్ అనుకోలే అని నేనే అనుకుంటన్న పోదమ్ అని
ఇగ మర్ లాంగ్ ట్రిప్ ఎయ్యారాదు ఇగ మళ్ళా మళ్ళా ఇటు ఒకే సారిగా
ఉమ్ అదే ఇట్లా పోయతే సమ్మర్ గదా ఎండాకాలం గదా అట్లా దిరీగొద్దాం అని ఈ అయిపోన్య ఇ బండ్ల మీద తిరుగుదాం అంటే పెట్రోల్ దొరుకుతాలేదు ఇబ్బంది అయిత బాగ
ఏ పిట్రోల్ చ చాలా అగ్ వెబ్ తక్కువుంది
అదే ఇయివు బండి కి అయితే రొంన్ లీటర్లు లాట కార్ కాయితే నాల్ లీటర్లు లాట లార్ కయిత్ పది లీటర్లు లట
ఆ ఊ న్ సిబ్బంది ఇగ మా ఇక్కడ మా అపార్మెంట్ల స్ చాలా చేసిన మొత్తం ఒకటే సారి ఫుల్ ట్యాంక్ చేపించుకునడు బండి ఆ
హ్ ఎండల్ బా కొడతాన్నాయి వర్ షమ్ వర్షాల్ లోచ్ వచ్చినట్టు అన్ పితాంది మళ్ళా వర్షం వొచ్చిందంటే మళ్ళా పంట అంతా నాశ్ నమే అలమ్ గో త్రిముళ్ళ
ఆ ఆ ఆ ఇంకా మరి ఈ ఎండకు జాగర్ తా మరే
ఆయ్ ఎత్తమ్ ఇగ జాగ్రత్త అనే తీస్ కోవాల్ ఇగ
ఆ గాల్ దుమ్ము ఉంద అట్ సైడు
ఈ ఏమోలే ఇప్పుడు ఇతే ఎండనె కొడతాంది ఇడ
ఇడి కొంచెం గాలు దుమ్ మొచ్చిడయిథాంద్ మరే
మొత్తం మర వర్షం గిట వొత్తదేమో
మర్ నువ్ ఎక్కడ్ చేద్దాంఉన్నన్ బీటెకు
బీటెక్ నేన్ ఇక్కడ మా ఎల్ బినగర్ సైడ్ ఆవి ఇబ్రహీంపట్నం ఉన్నది జుడు
ఆ ఔనా
ఆ అది చేద్దాంమి అనుకుంటన్న మా ఇంటిక్ దాన్ కి ఒక సుమారు ఒక నలభై కిలోమీటర్లు వొత్ ది
అంతేనా
నలబై ఐదు కిలోమీటర్లు ఇగ అక్కన్నే యన్న చిన్న రూమ్ జుస్ కోవాలె చెప్పాలె అసలకి ఫోన్ గుడా జెత్తలేవు ఇ మధ్య బిజీ బిజీ అయిపోతాన్నవు
ఇగ బిజీ అంటే బిజీ ఎం లేదు గాని నా వర్క్ కుండేది చూడ్ రాద్ చేత్తానికి హ్మ్ హాల్ డేస్ యే గదా
బాన్నావా
ఉహౌ
చెప్ తలే ఏవన్ ఉంటే
ఆ
ఇత్తర ఏదేనా ఉంటే?
ఎంత వరకు వచ్చింది కార్ డ్రైవింగ్?
అది కార్ తోలుడు ఇక రేపటికి ఇరవైరోలు అయిపోతోది ఇగ
మ్ అంతే అంతే ఓకే మరి అంతా పర్ఫెక్ట్ ఏనావవా అలె పెళ్లి గిత్త ల్ ఆని మ్ ఇంకా మమ్మీ అక్క గేట్ల మంచిగా ఉన్నారా?
ఆ అందరు మంచగా ఉన్నారు రేపు టెన్త్ రిజల్ట్ అంటగా మరీ మరే
అక్కడ పోదువు మరీ
హే బయపడకన్ చేప్పి ఎవరిని టెన్త్ రిజల్త్ మార్కులతోనే ఉందని చెప్పు
ఆ నేను అదే చెప్పిన మః ఆ నేను ఉండ గాని ఇహ చెస్ట్ పాస్ అయితే చాల నీ చెప్పిన
మరి అదే పా మార్కులతోనే ఉన్నాది గానీ
అన్నది మరీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ ఎబో ఒస్స్థాయ్ అన్ నాత్ అన్నది
దేని రేపు మాహదేవాన్ చెల్లి కి ఆని వస్తాయ్ చూడాలే
ఆ ఒకటే షో ఎస్
షో ఎతే ఆలా చెల్లి గి ఆని చుతే తెలుస్తది రేపు
ఆ ఏ మా చెల్లెని అక్కడ సెంటర్ కాడికి తీకోవన్ రా హది రా ఇది రా అని చెప్పి నాకు
మ్ వలనా వాళ్ళ అయ్యా వాళ్ళ డాడీ బాగా టెంపర్ లెతాడు. ఏ నా పిల్ల ఇట్ట చదువుతాది, మా బిడ్డి ఇట్ట చదువుతాది అవు
అరె ఇప్పుడు మార్కులు వచ్చినాక తెలుతాది. ఎవరు ఎట్లా చదువుతారు ఎంది అనేది
మ్
అపుడు ఏం చెప్పాడు మా చెల్లె మస్తు చదువుతది రా మీ చెల్ల ఎట్ట చదువుతుంది అన్నాడు.
మ్
తెలుతది గా రేపు
తెలుతది గా రేడు గట్ల హ ఉమ్మా
రెండు గంటల కాడ మా చెల్లెర్ రిజట్ల్స్ పెట్టుకొని బయట క్రికెట్ ఆడుతుంది.
అ
నిను ఎం చెప్పాలి మ చెళ్ళేకి ఐతే నినే కొంచము ష్ బైక్ అదే కారు లైసెన్సు ఎట్లా ఎక్కడ తీసుకోవాలి అది ఎట్లా ప్రాసీస్ ఏంటిది అడుగుదామని
అవునా ఏ తిప్పుడు నేర్సుకుంటానిక లేకపోతే లైసెన్స్ కావాల్న
ఏ ఫోర్ వీలర్ కి కారు ఒకల ఫస్ట్ టెస్ట్ ట్రై చేస్తేనే లైసెన్స్ ఇస్తారా ఇట్లా
ఆ మరి నీగు ఫోర్వీలర్ అంటే? టెస్ట్ చేస్తనే ఇస్తాడు ల్ ల్ ర్ వెల్ళలారంటే ఈ టెస్ట్ లేకుంటే ఇస్తాడు గానీ నార్మల్ దైతే ఓర్జినెల్ దైతే టేస్ట్ చేస్తాడు
ఆహా
అవున్
య అదే
కుండు రెండు ఒకే సారీ తీసుకుంటే పైసలు కల్సి ఓతేయ్ నాది ల్ ల్ ర్ ఉంది. మున్ ల్ నాలుల్ వరకు నేను ఎవరు అపరు.
ఆ
ఇప్పుడు ఫస్ట్ బైక్ తీసు బైక్ లైసెన్స్ తీసుకున్నాంటే నాలుగు వేలు, మూడు వేలు అయితాయి. మల్ల నీవు ఫోర్ వీల్ తీసుకునేటప్పుడు మళ్ళా నీకు
ఇప్పుడు డైరెక్ట్ మనం మ మన డైరెక్ట్ ఫోర్ వీలర్ తీసుకుంటే అది టూ వీలర్ బనికొత్తదిహ అదే మూడు నాలుగు వేళ్ళు డాడీ ఫోన్లు పెడితే
అమ్మ రాలె అందుకే నేను ఇట్లా తీసుకున్నా
ఇప్పుడు టూ వీలర్ తీసుకొని మళ్ళా ఫోర్ వీలర్కి మళ్ళా
మళ్ళా ఇబ్బంది అయితది అంటే తీసుకుంటే ఒకసారే తీసుకోవాలి
ఎందుకంటే రేపు కొత్త ఫోన్ కొందామన్న
ఆ ఏం పోను
వివో టీ ఫైవ్ ఎక్స్
అవు ఎంత వడ్డది
ఇరవై వేళ్ళు వడ్డది
అరవై వేళ
ఇరవై ఇరవై
ఆహా ఇంతనే వచ్చింది
ఆ ఇగా మరి ఫోన్ ఇప్పుడు ఫోన్ కావాలిగా ఎట్లైనా కోనాలి
అదే అదే ఈయ్యి బార్డర్ కరీంనగర్ పోతాన ఈ పండుగల బట్టలు కోనుకచ్చుకోవాలే
ఏ పని బిజీ ఒద్దు
ఇంగో
ఇంట్లోనే ఉంటే అందకుండా పోరాదు స్కైడునట్ల స్కై ఏ ఏగో బట్టల అడ రెండు వేలు పట్టుకో రెండు వేలు వట్టుకొని పో జూడి మంచి బందోబస్తు బట్టలు తీసుకోపో ఇగా ఏ రాజు మెసేజ్ జేసిండు నాకు వాట్సప్ ల
ఉ
ఇక్కడ ర ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఈ ఇక్కడ కాలేజ్ అది అంటుండు. అన్న చెప్పవా ఇంక ఇంకా డిసైడ్ కాలే ఐనంక చెప్పిన
అవునా
ఉమ్ ఇంకా మనీ
చెప్పాలా మొత్తం బోర్ కొడుతాంది ఇంటి దగ్గర పొద్దున దాకా పోయొచ్చి పోయొచ్చి ఇప్పుడు ఉంటే ఇంట్లో బోర్ కొడుతాంది
అర్ధంకాలే
పొదున్నా ఇంగ ఎండలో తిరిగోచ్చి తిరోగొచ్చి ఇప్పుడు సెల్లు సూద్దాం అన్న గూడా చూడబుద్ది గట్లే బోర్ కొడుతాంది అన్నం తిని పండుకోవాలి ఇగా అదేగా
ఉరుగ సెల్లు జూసి జూసి ఆ కన్లు పోతన్నాయ్ మా అమ్మ అయితే రోజూ ఇగా సెల్లేనా ఇగ కొనిచ్చినందుకు ఊకే సెల్లేనా అంటది
మరి ఎంజేత్తమ్ ఇగా బోర్ కొడుతూనే ఉంటది. ఏదో పనిజేత్తంటే టైం అయితది.
గేమ్ ఆడదాం అంటే ఆ గేమ్ ఉండదు.
అ తిని ఇగా పోయి పండాలీ ఇగ ఈ కొంచ సల్లడి గాలి పైన దా మీద ఇంకా నిద్రవడతాంది చల్లగాలికి
ఆ అట్లే డా మీ పంటారా మీరు
ఆ దాని మీదనే పంటనారు
అవునా
ఆ చల్లటి గాలి మంచిగోతాంది
ఏ ఇక్కడ డాబా మీద పందమంటే టెరెస్ మీద వాళ్ళ వీళ్ళు నైట్ మళ్ళ వస్తునరు అందుకే ఇంట్ల వంట మొత్తం అన్ని మొత్తం తడిషిపోతనయ్ నదైతే
అంతేనా మాకు కూలర్ ఉన్నాది కాని ఇగ పొద్దున్దాకా కూలర్ డు రాత్రికి పైన పండుకుంటే మంచిగుంటదని
జూసి పైన మళ్ళ ఎందుకు మా అమ్మ పైసలునప్పుడు కోనంటే మా డాడి ఎహే ఇప్పుడు ఎందుకులే వాతావరణ సళ్లపడేసరికి వద్దులే వద్దులే అంట మ్
ఎప్పుడొత్తదో మరీ మమ్మీ
ఇగ మా అమ్మి రేపు సర్జరీ చేస్తారంటా కాలికి
మ్ ఇప్పుడు ఇంట్లో ఉన్నార
ఇంట్లో నేను, మా చెల్లె మా డాడీ డ్యూటీకి పోయిండు నైట్ ఓస్తాడు.
ఆహా
ఆ
రేపు ఓస్తా మన మమ్మీ
ఆ
రేపు ఓస్తాదా, ఏలుండి ఓస్తాదా?
ఏలుండి ఉండి ఓస్తాదా మమ్మీ?
ఉహు
మ్ ఏం ఏం కర్రీ ఓన్డింది మమ్మీ మరి?
చికెన్ తెచ్చండు
అవునా
ఆ సరే మరి నేను మల్లా చేస్తా తరవాతకి కొంచం పనున్నాది ఆ బయరా జాగ్రత్తర
ఆ సరే సేమ్ టు యూ
ఆ